హలో హాయ్ ఆన్ డి బాగున్నారా
ఉన్నామడి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నారా
తిన్నానండి మీరు
తిన్నామండి
ఉహు ఏం కర్రీ అండి
బీరకాయండి
ఓకే మీరు అంటె ఇవాళ ఏమన్నా స్పెషల్ లేదన అంతేనా
అంతే అండి ఏం ఉండదు మాకు ఉమ్ మీకూ ఇది తెలుసా అండి
ఎంటి దండి
ఇప్పుడూ మనకి మొన్నటి దాకా వర్షాలు పడుతున్నాయి అని జెప్పి అన్నారు కదా
ఉమ్
ఆ వర్షాలు ఆర్టిఫిషియల్ వర్షాలంట తెలుసా మీకు
అవునండి అవి అంతా మొత్తం కెమికల్స్ తోటండి అట్ట కాదు ఇప్పుడు మనకి ఏదో కిన్ ఎలర్జీ ఉంది ఆట కదా
మనా క్లౌడ్స్ అదే మనం మన ఇండియా మీద ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారంట కదా అండి
ఓ అయ్య ఎందసలు ఇట్ల జె
కొన్ని ప్లేసులల్లో రాళ్ల వానపడి ఇంకా ఫ్యాన్ లైట్ అచ్చలే కరి పోన్ గూడా కరిగిపోవట్లేదుక్క
బ ఇగ దాని ఏ స్థాన్లో అసలు మనుష ఇక్కడ ఉండన్న ఇంత మనుషులు పోవన్న
ఏమో అండి అసల్ మరి గింత ఘోరంగా ఉన్నదండి సొసైటీ
ఛ ఇంత బతుకొని ఇద్దారు బతుకనిరు మనల్ని
అవునా అండి
క అయినా చ్ అసలు అట్లేందుకు చేయాల్సిన అవసరం ఏమున్నదో అసలు.
ఏమో నండి అసలు బల్లి
ఉన్న ప్రకృతిని మొత్తం డ్యామేజ్ చే చేస్తున్నారు.
అవును అసలు ఏమ్ మనుషులు అసలు ఏమ్ వాళ్ళకి వాళ్ వాళ్ళు సైంటిస్ట్లు వాళ్ళవి ఉపయోగపడుతుంది వాళ్ళకి కరెక్టె గానీ మన జీవితాలు ఆదా పన్ జేసిరు వాళ్ళు కదా వాళ్ళకి అదే కరెక్ట్
అద్ అవునండి ఇప్పుడు ఆ వర్షంలో తడిస్తే మనకి జె లేని ఏమంటాడో వేరే వేరే డిజి డిజీసెస్ వస్తాయి కదా అని
అవును అసలు ఏం మనుషులు వాళ్ళు చీ
ఉ సొసైడి ఇట్ల తయారయింది.
ఇగో పాపాలు పెరుగుతాన్నాయ్ అండి మీరేమనుకొండి ఇప్పుడు పాపాలు పేరుగు తానే ఇగ ఇదివరకి చేసిన అన్ అన్నా తర్వాత కన్నయ్య అవుతుంది కనీ ఇప్పుడు అట్లా లేదండి, ఇప్పుడు ఇప్పటిది అప్పుడే కొడతంద్
అ అవునండి
మరి గింత ఘోరం చేస్తారా అండి వర్షాలయితే
ఉ హు తప్పదింగా వాళ్ళు చేసే పనులకి మనం తట్టుకోమ్ అసలు వాళ్ళు ఏ మనుషులు నాకైతే ఇంత అర్ధం అయితలే.
అయినా ఈ మార్చ్ లో మనం ఎన్ని చూసామండి అటు వార్సొ ఇటు వర్షాలు ఇటు రెయిని సీజన్ ఇటు వింటర్ సీజన్
అసల్ ఎండే గాలేదు ఇంకా
అవునండి ఈ మార్చెండ్ కాకముందుకే ఇన్ని సీజన్స్ చూసినాం మనం అసలు. హ హ హ లైవ్ లైఫ్ అంటే ఈ లైఫ్ లో ఎప్పుడు చూడని అన్ న్నీ ఇప్పుడు మనం మార్చి లో చూస్తున్నామ్ అండి.
అన్ని ఉన్నట్టు
ఈ గ్యాస్ షార్టేజ్ రావడము
ఆ అన్ని
గ్యాస్ రావ్ షార్టేజ్ రావడము
ఆ అది కూడా ఉన్నది ఇప్పుడు ఇంగా ఇంకోటి
ఉ అటు అదే మన వా జరగడము
ఆ అది రెండు ఇంకోటి
మన్నా టూ త్రీ డేస్ వర్షాలు
ఉ
ఉ
ఇంకేము ఉండదు కదండి మనము ఇప్పుడు ఇప్పుడు డిసిజ్ అన్నారు దాందే కదా
ఆ అదే వర్షాల వల్లనే
ఉ హు ఇంకా ఇమ్ అసలు ఇప్పుడు ఎండాకాలం తెలియట్లేదు అసలు వర్షాకాలం తెలియట్ల వడ్జి వడ్జ్
అవునండి ఇంకా అసలు ఇంకా అసలు వెదర్ ఇంకా సెట్టే కాలేదు మొన్న టూ డేస్ అయితే ఇంకా ఘోరంగా ఉండేగాన్లే
ఉహ్ అవునండి అసలు వేరేవి అంత ది అసలు ఏమ్ ఏమనుకుంటాలో ఏమ్ చేస్తా అనుకుంటానంది ఏమో
ఏమో అండి పట్టించుకోవట్లేదు అసలు గవర్నమెంట్ కూడా ఏం గవర్నమెంటో ఏమో అసలు.
ఈ మధ్య ఏమన్నా చూసారా అండి ఏమన్నా మూవీస్ మరి
లేదండి చూడలేదండి
అఓకే
చూడాలి అనుకుంటాను కాని చూడట్లేదు ఇంకా
ఇక టైం కుదురతలేదండి
అంతే అంతే అండి మీరు ఏం చేస్తున్నారు మరి రోజు
ఏముందండి ఖళీ మొన్ననే ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా ఇ మన చిరంజీవి వల్ల కొడుకుది రామ్చరంజి బాగుంది అసలు సాంగ్ అసలు
ఏదండి
ఇదే అన్నడి చికిరి చిగరి అన్న కా కా ఇ ది ఏదో మూవీ కొత్తగా వచ్చింసారా సాంగ్ చిగిరి చి
ఓకే ఓకే ఓకే
అది బాగుంది కదా
ఆ ఆ లేదని అ వినలేదు జస్ట్ నేను నార్మల్ గా రీల్స్ కోల్ చేస్తుంటే ఆ సాంగ్ మీద అందరుూ అది చేస్తున్నారు కదా అండి
బాగుందిది మీకు వచ్చా అండి పాడడం పాడడం వ చ్చ మీకు ఏవో కొంచం మీ ఇ మీ అంతా కాదు ఏం
నా కసలకే రాదండి ఒక్క సాంగ్ వాడొచ్చు కదా మీరూ
నీనా ఇదే సాంగ్ పదమంత్ర
హదో ఒకటి వాడండి మీకు నచ్చిన మీ ఫావరేట్స్ ఆ
న నేను బాగుత ఉంటా మీరు కూడా కొంచెం కంటిన్యూ అయి
ఫస్ట్ మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం సాంగ్ మడుతరు చెప్పండి
ఇదే అండి ఆ చండ్రులో ముక్క జారింద అని నక్క నా ఒళ్ళంత త ఆడింద అయి తాయితక్క దీనంందాలో లెక్క దీనేేశాలో తిక్క నాగు లో పత అంగేకా ఓ జిగిరి జిగిరి జిగిరి జిగిరి జిగిరి జిగిరి రాదండి
సాంగ్ ఒక్కటి నెర్చుకున్నర
ఏదో కొంచం
ఉమ్
పదండి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ
నకాసలే ఆ సాంగ్ ఎయ్ రాదండి అండి ఇది అంతే మీరు పాడుతంటే విన్నామే నాకు సాంగ్సే రావు పాడనికి
ఉమ్ హు
నేను బాడిందనుకో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారాండి అంతా ఘోరంగా ఉంటాధా
ఆ చంద్రలో ముక్క జారిందే నీ నక్కా అక్క నా ఒల్ంతా ఆడిందే తయితక్క ధినేయషలో తిక్క దీని చాలో మిక్క నాళ్ళంతా ఆడిందే తై ఓ జిగిరి జిగిరి జిగిరి జిగిరి జిగిరి జిగిరి జిగిరి పదథ
మీరు ఈ సినిమా చుసింద్ర ఉస్తాద్ భగత్ సింగ్
ఏది
పవన్ కళ్యాణ్
ఏ చూలే అంతా మస్తు రష్ ఉంటలు అసలు వీలే ఉంటా
అన్నిీ చిరంజీవి పాటలున్నా అంటా కదండి
ఆ కావచ్చయితే నేను ఇదిక్కటైనా గాని ఆ అవి విన్నలే ఇం అవి అవి ఎట్ల ఉన్నాయో అసలు
ఓల్డ్ సాంగ్స్ అన్నిీ ఉన్నాయంటగాదండి
చూడాల అసల్ ఇప్పుడేక ఎంద జ యోగ పడతరండి అప్పటికి అట్లనో ఏమో అసలు
అవునండి
హ్మ్
ఎన్ని డే ఆడుతాడు ఏమో మూవీ
ఓ మస్తు మంది అండి ఆ దానికి గంతమంది
ఉమ్
ఏంకూర అన్నిడిన్లు మీ ఇవళ
బీరకాయా అండి
ఓహో
బీరకాయ మీరు
మేము ఇగా నిన్న కొంచెం సండే కదా మటన్ తోడది ఉండే మా తలకాయ కూర ఉండే
హ్మ్మ్ తింటారా అండి తలకాయ కూర
ఇగ తినాలే కదండి తప్పదు ఇగ ఇగా స్పెషల్ నేను ఒక చికెన్ ఎక్కువని తింటా స్పెషల్ గా ఉ తినాలంటే గద ఒక్కట అండి ఇంకా చికెన్ ఎక్కువ ఇంకా తలకాయ అంటే ఇంకా ఎప్పుడు ఎక్కువ తినలే
ఉమ్
నిన్ననే అది అది కూడా
కాని బాగుంటదండి తలకాయ సూప్ తలకాయ కర్రీ తింటే కాలునొప్పులు ముకాలు అవన్నీ పోతాయిటండి
పూ మంచిగా తింటే బెటర్ గాని మమ్ల్ని కొంచెం సూప్ ఎక్కువ చేసింది
హ్మ్ వచ్చండి చేస్తాం
ఆహా
ఉం ఇంకా మా మమ్మీ చెప్తా ఉంటే చేసేదాన్ని అది అలవాటు అయిపోయా ఓ ఇ పాత్ర గోరంగా ఆ చెప్పండి మా ఇంటి దగ్గర వాళ్ళు ఆడుకుంటా రండి అట్లా అందుకే పోయిసాను
మ్మ్ హ్మ్ వస్తా ఉంటే చేయగలుగుతా నేను కూడా ఎక్కుస్ ఇయ్యాలేను అంటే ఇక మీస్ కూరలు అంటే చికెన్ లు మటన్ లు కాకపోతే నార్మల్ గా ఏమన్నా చేయమ బెండకాయ దొండకాయ చేయమంటే చేస్తా నిను ఇన్ని చేయలేను
ఉం ఏవైతేందండి బేసిక్గా అవన్నీ వచ్చు కదా అండి వనుకొని
ఉం నార్మల్గా అవి తినడానికి అయితే ప్రస్తుతానికి మనం చేసు చెప్పుకొ గలుగుతాము గాని ఇంకా ఇప్పుడు చేసుకోలేమండి
ఆ అవునండి
ఇప్పుడు గుమ్మడి కాయలు మీ సైడ్ ఉంటాయా అండి మంచిగా గుమ్మడికాయలు గాస్తయా
ఏ గుమ్మడికాయలున్నయ్
బూర్ది గుమ్మడికాయల నూనె ఇప్పుడు ఇంకో అంటే బూర్ది గుమ్మడికాయ కాకుండా ఇంకోటి కూడా ఉంటదండి
ఉంటది అది తింటారు గదండి మన గుమ్మడికాయ్
బూర్ది గుమ్మడికాయ కాకుండా ఇంకోటి ఇంకోటి ఏమి ఉంటదండినిశ ఇంకో గుమ్మడికాయని
సేమ్ పం పంపికిన్ తెలుసా మీకు ఇంగ్లీష లో పంపికిన్ అంటే ఇప్పుడు అలోవిన్ తెలుసా మీకు
అవును
ఫెస్టివల్ అలోవిన్ ఫెస్టివల్
అలోవిన్ ఫెస్టివల్ తెలియన్
గోస్ట్ గోస్ట్ ఫెస్టివల్ అని జెప్పి అమెరికా వాళ్ళు యుఎస్ లో అటుసైడ్ సెలబ్రేట్ జేస్ కొంతారా
అవునా
ఉమ్
తెలియదండి
సరే అండి ఉంటానా
ఓకే అండి